హలో
ఎవరు
అక్క బాగున్నావా
ఆ బాగున్నా బాగున్నా
ఆ బాగున్నక్క పిల్లలు బాగున్నారా
బాగున్నారు బాగున్నారు యాడ ఉన్నారు
ఆ అందరం బాగానే ఉన్నామక్క అన్నయ్య వాళ్ళు డ్యూటీ కి పోయిరా
ఆ పోలే రా అన్నయ్య ఇరో సండే లీవు
ఆహా ఏం చేస్తున్నావు అక్క
ఏం లేదు రా పొద్దుంటేను ఇంగ సుస్తిగా ఉందని పడుకున్నా
అవునా మరి హాస్పిటల్ కి పోకపోయినావా
అదే పోదామనే చూస్తున్నా పిల్లలు పడుకున్నారు కొంచెం వెనకలు లేసి పోదామని చుత్తన్న
అవునా తొందర చూయించుకో అసలే వెదర్ కూడా బాలేదు రెయిన్స్ వస్తున్నాయి కదా
ఉ పొద్దునుంచి కొంచెం ఫేస్ కొంచెం ఉబ్బినట్టు అనిపించి చెట్లుగాకుంటున్నది పడుకున్న
నిన్న మొన్న దాకా నిద్ర లేక ఇట్లా నిద్ద అది అట్లా అయిందో ఏమో మరి
గట్లనే అనుకుంటారను ఇది కొంచెం ఫంక్షన్ ఉండే దాని వల్ల అంత ఇట్లా అయిపోయింది అనుకుంటాన్న
ఆ అవును మొన్న అక్క వాళ్ళ ఫంక్షన్ జరిగిందట ఎట్లుంది అక్క ఫంక్షన్ బా జరిగిందా
ఆ బాగింది మంచిగానే ఉంది
ఉ పెద్దమ్మ వాళ్ళు ఇట్ల అందరు డ్యూటికి వెళ్ళిరా
ఆ డ్యూటీ వెళ్ళు ఈరోజు అక్క ఇంటికి రా ఒకసారి అంటే వచ్చింది ఇప్పడు దాకనే పెద్దమ్మా ఇట్లా చుట్టాలు ఉన్నారు కొందరు మొన్న వచ్చిన వాళ్ళు ఉన్నారు అందుకనే వచ్చిది
ఇంకా ఉన్నారా
ఆ అంటే నానమ్మ వాళ్ళు తాతమ్మ వాళ్ళు ఆ తాతవాళ్ళు వీళ్ళు ఉన్నారు
ఆహా వాళ్ళు ముస్లోలు కదా తొందర బోర్లే
ఆ
ఏం చేస్తున్నావు మరి అందరు బానే ఉన్నారు అక్క
పిల్లలు ఏం చేస్తున్నారు
బయట ఆడుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి
స్కూలు పోతుంద్రా ఈ సారి
ఆ పంపించిన మొన్న నిన్ననే ఎక్కించొచ్చిన పేర్లు ఫ్రైడే రోజు
హు మేము కూడా రుద్రనేద్దాం అనుకుున్నాం. ఇగ అక్షర అభ్యాసం చేపిచేద్దాం అని చూస్తున్నా.
ఫైవ్ ఇయర్స్ ఉన్నాయా అక్క
ఆ అంటే ఎలుక ఉంటయో
ఆ ఫస్ట్ ఇగ ఈ ఇయర్ నర్సరీలోయ్యరాదు వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ అయితది.
అదే ఇగ ఈ సారి అక్షరాభ్యాసం చేపించి ఏద్దామని చూస్తున్న
ఎక్కడ చేపిస్తావ్ అనుకుంటానవ్
ఇక్కడనే గుళ్లే అదేంటిది బాసర కాకుండా ఇక్కడ దగ్గరలో మాకు ఒకటి ఉంటది, అడి పోయి చేయిద్దామని చూస్తున్నా.
సరస్వతి టెంపుల్ ఏనా
ఆ సరస్వతి
అవునా నాక్ కూడా స్ అసలు ఇక్కడ రంగారెడ్డి దగ్గర కూడా బాగుంటందని అన్నారు పోకపోయినా అక్క
అదే అన్నకు తెలిసాడరా ఆడికే ఒకసారి పోయి చేపిచ్చి ఒకవేళ ఈయన చిన్న ఆయన కూడా పెద్దగయితే ఇద్దరు కలిపి చూపిద్దామని అన్నట్టు అట్ల కూడా చూస్తున్నా.
ఈ ఇద్దరు కలిపి చెపియొచ్చు నిజాంగానే ఒసారి అంటే ఈ ఇయర్ అది చేద్దామ అనుకుంటాల నెక్స్ట్ ఇయర్ గిట్ల ఏమన్నా ప్లాన్
దానికి ఒకసారి ఏపిచ్చే ఇగ పెద్దానాని స్కూల్ లో ఎద్దామని చూస్తున్నా
ఆ పంపించేయి అక్క కొంచెం వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంటది తొందరగా ఆ స్కూల్ కు అలవాట అయితారు మల్ళా
అదే చూస్తున్నా ఇగ అదే పంపిస్తే కొంచెం వృద్రకు అలవాటు అవుతది కొంచెం నాకు కూడా ఏదంట్లా చేసుకోడానికి బాగుంటందని చూస్తున్నా
కొంచెం స్ట్రెస్ తగ్గుతది ఎందుకంటే మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే బాగా వాళ్ళు ఇద్దరు ఆటు ఏడువ ఇటు ఏడువ బాగా ఇబ్బంది పెడతా
అన్షు ఆయన గుండె పలుగుతాడేమో అని అట్లా చూస్తున్నా అన్ని రోజలు ఆడుకుంటున్నాడు కదా అని లేకుండా ఉండలేడు మళ్ళీ చిన్నయన
ఆహా అదేం లేదు స్కూల్ కు పంపిస్తే అందులో కొత్త ఫ్రెండ్స్ వస్తారు కదా
ఆయన కి కొత్త ఫ్రెండ్స్ వస్తారు కానీ చిన్నయనే ఇన్ని రోజులు ఉన్నారు కదా ఆయన లేకున్నప్పుడు ఇగ గుండె వలుగుతాడని అట్ల చూస్తున్నా
అవునా గాని ఇగ బాగా ఆయనతోటి ఎక్కువ టైమ్ స్పెండ్ చేసుకుంటా ఆడడం ఆ ఎక్కువ ఆయా అటు ఇటు బొమ్మలు చూపియడం ఆ వాటితోటి కొంచెం కవర్ అయితర్లే ఏం కాదు
ఏక్కే దా జుడాలీ
ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి ఉంచితే మళ్ళా వీడికి ప్రాబ్లం అయితది కదా అక్క
ఇగ అందుకే పంపిస్తా ఎట్లా చేసి ఈ సారి రుద్ర స్కూల్ పంపిస్తా రుద్ర స్కూల్ పోతేనే కొంచెం ఇంట్లో కూడా నిమ్మలంగ ఉంటది ఈ ఆయనకు కూడా పిల్లలతో ఆడుకున్నట్టు ఇటు చదువుకున్నట్టు కూడా అర్థంమయితది అన్ని ఇంటికాడ ఉంటే ఇగ ఊకే పి పిచ్చి పిచ్చి తిరుగుడు పిచ్చి మాట్లాడుడు ఇట్లుడు ఏస్తడు
అంతే పిల్లల్ని అయితే తొందరగా స్కూల్ కి పంపిస్తే అంత గ్రో అప్ అయితారు మంచిగా
మంచుగున్నారా చిన్నోళ్ళు ఇద్దరు
ఆ మంచినే ఉన్నారక్క
పోయిన్న అన్న పనికి
పోయిండు ఇగ నైట్ అంతా ఫుల్ వర్షం తెలుసా మాకు మీ సైడ్ పడిందా వర్షం.
ఆ పడ్డది నైటు కసేపు పడ్డది ఎక్కువ ఏం పలేదు
ఓమా అసలు కళ్ళు మెరిచసిపోతాన్నాయ్ తెలుసాక్క ఉరుములు మెరుపులు అవన్న వస్తా అంటే నాకైతే ఎంత భయమైందో
నాన్నగడ పొద్దున్న ఫోన్ చేసిండు వర్షం బాగాొచ్చింది రలు అటుఇటు కదిలీనై పెంకల్ కూడా కదిలీనాయి అని అన్నాడు
అయ్యో సెట్ చేసిర్రా అట్ల మరి
ఆ సెట్జత్తా అని చెప్పి ఈ రరోజు ఒకవేళ అఐసి వాళ్ళు పోత అన్నారట సెట్ చేపిచ్చి ఆ ఈ రోజు సాయంత్రం పోతారట ఈ రోజు పోతే ఇక ఆ నడు వదిలే చూస్తారట
ఆహా డెలివరీకి అటు పంపిస్తారు అటనా
ఆ
కాదు మరి ముందుగనే అన్ని సర్దుకున్నాకనే పంపియ మను అక్క ఎందుకంటే అది బాలేదు కదా దా హము
ఆ సదుకుంటార అంటే ఫాదర్ ఆఫీసారట
ఆ ఆ అర్ధం కాలే
పైన పరదా పరదే ఎస్తారట
ఆ మొత్తం పరదగా అప్పించి చినుకు ఇట్లు ఏం రాకుండా ముందుగానే పంప్ అన్ని చూసుకుంటే బాగుంటది ఎందుకంటే మళ్ళీ ఇల్లు బాలేకుండా చిన్న పిల్లు కాడు కదా ఒకళు డెలివరీ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా అక్క
హ అయినా ఆడ డెలివర కాగానే ఒక ట్ంటీ వన్ డేస్ దాకా నుంచి మళ్ళీ ఇడికే తీసుకోవచ్చు కలా ఊర్లలోళ ఉండలేరు వాళ్ళు ఏడుంటారు
ఓ అసలు నేను కూడా అదే అన్న తెలుస యాక్టుల్ల్య్ చెప్పాలంటే డెలివరీ టైం వరకు అక్కడనే ఉండి డెలివరీకి కాగానే డైరెక్ట్ ఇప్పుడు హాస్పిటల్ డిశచార్బ్ చేస్తారు కదా త్రీ డేస్ టూ డేస్ అట్లా ఉంచుొని డిశ్చార్జ్ చేస్తారు కదా డైరెక్ట్ వేసుకుని రా హై హైదరాబాద్ కాని చెప్పినా
ఇక డైరెక్ట్ అంటే మరి అంటే కొన్ని చేస్తారు కదా పూరుడు కాని అది కాని ఇంకా అన్నిటికిీక ఇక్కడ మనం చేయలేంలే గాని ఆడ ప ట్వంటీ వన్ డేస్ ఉంచుకొని ఆ అన్నితోని గడిగి తెచ్చు ంటే ఎక్కడ అయితేనా ఉండగలుగుతారు మళ్ళ వర్షకాలం ఊర్లో ఉండలేరు
అదే అక్క రెయిన్ సీజన్ కదా అందుకనే నాకు భయం అయ్యే నేను మొన్ననే తమ్మున్ తోటి అన్నా డైరెక్ట్ తీసుకొని రారా డెలివరీ కాగానే డైరెక్ట్ తీసుకొని రా ఇడికి అని చెప్పినా గాని కనీసం లవెన్ డేస్ అయినా ఉంచితే బెర్ ట్ంటీ వన్ డేస్ ఎందుకు అక్క అవసరే లేదు ట్వంటీ వన్ డేస్ వరకు
ఆ లెవెన్ డేస్ వరకు అయినంటే ఇక పరుడు చేేసుకున్నా పురుడు వేసుకోవడానికి వచ్చినా కూడా అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ అక్కడ ఉంటే ఇగ ఐషు చూండలేదు రా ఊకే
ఉండలేదు ఇక వాళ్ళ పేరెంట్స్ ఇట్లాగా ఉంటార ఏమన్నా కొంచెం ఆ ఎంతైనా ఇబ్బందె ఉంటది అక్క పల్లెటూర్లలో
మళ్ళ టైముకు మళ్ళ
అన్ని సమయాలల్ల గాదు గనీ ఆ కొన్ని ఆ అంటే ఇప్పుడు వాడు తమ్ముడు గూడా అవెలబులుగుడుండడు గదా
ఆ ఏది గావాలన్నా అమ్మ నాన్న ఇద్దరే ఉంటరు కాబట్టి కొంచెం ఇబ్బందిగ ఉంటది ఎందుకంటే ఈడీ ఇ డుంటడు మళ్ళా ఈ షాడున్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటది ఐశుక్ మనం ఆ మన మాడుంటే మనం వేరుంటది ఐశ్వేరుంటది మనం అడు అడిగినట్టు కావాలి అన్నట్టు ఐశ్ ఏమడగలేదు గదా అట్లా
అదే ఎంతైన కొంచెం ఇగ మొహమటం అనేది ఉంటదిలే అక్క అది గూడా ప్రాబ్లమే డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చిర్రట చెప్పిందా నేను అసలు ఫోన్ గుడా చేయ
డెల్వర్ డేటు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ అన్నది నెక్స్ మంత్ ఏ టైమ్లా అయేద్ తెల్వదు గదరా మనకు
అవును అది గూడా కరెక్టే అప్పుడు నే ఎన్ సేస్కయింది
నైన్ పడ్డంక అంటే నైన్ పడ్డయి గనీ నాకు డేట్ ఉన్నది కానీ నేను చెకప్ కని వొయినా ఆటోల ఆటో ఎత్తేసుడుకే డెలివరీ అయింది
అయ్యో మా చిన్నోనప్పుడా
చెకప్ కని పోయినా ఐఎస్ఐ హాస్పిటల్కు చెకప్ కని పోతే ఆటో బాగ ఎత్తేశి పెయిన్స్ తట్టుకోలేక అల్లనే అట్లనే అడ్మిట్ అయినా బట్టలు గిట్ల అసలేం తీస్కోపోలేదు నేను కనీసం పైంట్ గూడ అంతే ఏసుకోకుండనే వొయిన లాంగ్ ఫ్రాక్ లాగ ఏస్ కొని పొయినం మ పెద్దమ్మ గిట్లా తీసుకొచ్చ డెల్వరైనంక గంటసేపటికి బట్టలేసిర్రు బుడ్డోనికి
అయ్యో
అప్పటిదాకా వాళ్ళు పేపర్ల అంటే ఇట్ల వాళ్ళయింటయి గదా క్లాతులు
ఆ
అవ్వీటితోనే గప్పిపెట్టిల్వలి
అవునా ఇప్పుడు ఈ మన పెద్దోన్నప్పుడెట్లా
పెద్దోన్నప్పుడు వర్ధనపేట గదరా మంచిగ ఇంటికాడనే అయ్యే ఆ పేన్స్ ఒచ్చినయ్ అన్నజరీర అంబులన్స్ బుక్ చేయి అంబులన్స్ ఫోన్ చేయంగనే ఎమ్మటే ఒచ్చింది గానీ చాలా తొందర బయటికొచ్చేశిండు వాడు ఎక్కువ టైం తీస్కోలేదు
అవును ఎన్ని డేస్కి అంటే ఆ నైన్ బడంగానే ఐర్రా టెన్ మంత్సా
ఫైవ్ డేస్కి అయింది
నైన్ బడ్డంకనా టెన్ బడ్డంక ఫైవ్ డేస్ కి రుద్రనా ఆ చిన్నోడ్
కరక్ట్ వాళ్ళు నాకు లెవెన్కిచ్చిళ్ళు నేన్ నైన్కయిన
అవునా మంచిగా మంచిగా చూస్కుంటారక్క నిజంగా గూడా ఆ హాస్పిటల్ల నేను గూడా నా ఇద్దరు పిల్లలు క్కన్నే డెల్వరీ బావుం
కానీ అందులో పోయేటప్పుడు ఉన్న సార్ వాళ్ళయితే మస్తుత్ మోటివేట్ చేసిళ్ళు అంటే పేన్స్ తీయనీకి తియ్యాలేరా నువ్వు గింత పెద్ద అంటే హైట్ ఉన్నావ్ గదా ఎందుకు భయవడతానవ్ ఆ బాయిపడద్దు ఆపరేషన్ చేస్తే కోత్తే ఇప్పుడు కోస్తే సంతోషమే గని తర్వాత నువ్వేం ఎం చేస్కోలేవు నువ్ ఫ్యూచర్ ఆలోచించి మంచిగా ఆ పేన్స్ దీయడం ఇట్ల దియ్యాల్ రా అట్ల ఇట్లని మంచిగా చేశి చెప్పిల్ర వాళ్ళయితే
అవునక్క ఎందుకంటే ఎంతైనక్క గవర్నమెంట్ హాస్ప్ టల్ల చూశినంత కేరింగ్గ ప్రైవేట్ల జూడలేరు తెల్స్
ఇంత నిమ్మలంగా అనిపించిందో తెల్సా మస్తానంపించింది ఇయాన్ని హాస్పిటల్కంటే చిన్న గడ్డని పెద్ద హాస్పటల్ల అమ్మా ఈ పెద్దగడ్డే అదే బెటర్ అనిపించింది
అదే ఎక్కువ సేపు నే నే నాగ్గూడా ఒక పెయిన్స్ ఒస్తుంటే డాక్టర్స్స నాకు పెయిన్స్ ఎక్కువ అయిపోయి తట్టుకోలేక చిన్నన్నప్పుడు నేను నాకు ఇప్పుడే సర్జరీ చేస్ సర్జరీ చేసి ఎడుస్తాంటే ఆ డాక్టర్ వద్దమ్మ నువ్వు నార్మల్ అయితవ్ నీకు చాయిస్ ఉంది ఒక రోజు ఆగు ఒక రోజు ఆగాని వెయిట్ చేయిం చేయించి మరి ఆ పిరు తెలుసా
ఆ నాకు నేను కూడ బాగా రొండు గంటల అయింది అసలు చేయడా అదే బయటికి ఆ చాలా ఇబ్బంది అయింది ఇక నేను చేసే చేసేయ అని అన్నా వాళ్ళ నాపేషన్ కానీ వాళ్ళు చేయలేదు నేను మళ్ళీ చేస్త